ఊ ఇన్న పడగా చెప్పు
చెక్కాడ
ఆ సండే ట్రిప్ కి వెళ్దామా
ఎక్కడికి
తిరుపతి
ఎప్పుడు
ఏ ఆలోచిస్తాను ఏమన్నా
ఏ ఆ ఏదో ఆలోచిస్తున్నాలే ఉ
ఫోన్ మాట్లాడతాంటడి నీ పార్టీకి నువ్వు ఏదో ఆలోచిస్తున్న అంటా
అట్లేం లేదు మామూలు ఎప్పుడు రేప అనేది ఇప్పుడు
సండే డుసాలకాయ బాపు మీకు
చెప్పు చెప్పు
చెప్పిం చెప్పేది ఏం చేస్తున్నారు మీరు మళ్ళా అదే ఇది కొత్త డ్రెస్ ఆ
ఎది
అదే బ్లూ అనుకుంటా పైన పైన ఆ హలో
ఆ ఇంకేను
ఆహా మొన్న షర్ట్ కున్నావే అది క్వాలిటీ బాగున్నిందా
బావున్
ఆ అ అదే దాంట్లో ఇంకొక ట్ బుక్ చేసేదా
అదేదంత వేరే షట్టు ఒకటి పెట్టామండి ఇప్పుడు మర్చిపోయిన చూసినావు లేద ఇది ఉగ్గే చాలు నాకి చాలా బాగుంటది నువ్వు నాకు తెలిసి లైక్ చేస్తావని అనుకుంటున్నా చూపిస్త పెడతా
ఆ
ఎనిమిది వందల్
ఎనిమిది వందల పెట్నావా
పెడ్తున్న
మీ అన్నది ఒక షర్ట్ వేసుకున్నావె అట్లా షర్ట్ చూస కొంటావ నువ్వు
అదే అదే నేను చెప్పేది అదే అదే నే పెట్టేది ఇప్పుడు నీకు
ఆ
అదే ఎనిమిది వందలు ఏం వచ్చిన కొనాల వెెల్లూము ఉంది మా అన్న దగ్గర మన లూజ్ లూజ్ వేసుకోంటి
హలో
హలో
ఆ చూస్తాను ఒక నిమిషం ఉండు
చూడు చూడు
ఫ్లిప్కార్టులో కాదు
ఫ్లిప్కార్ట్ లో బాగుంటయి కదా ఆ డ్రెస్ ఆ షర్ట్ మాత్రం నిజంగా బాగుంటాయి క్వాలిటీ ఎంత ఉతుకులకు ఉంటాయి చూసినవా అట్ల కొను
ఆ
అంటే రెండు వందల యాభై మూడు వందలు అలాంటి కొను ఇక
ఎందుకు
ఉతుకులకు
అంటే నార్మల్గా వేసుకునేకా
ఆ కాలేజీకి వేస్పోయేకి
కొంటాను నాకు ఇచ్చావే మొన్నా కొన్ని దానిలో బాగున్నటివివేమో మూడు ఉన్నాయి మిగతా వేసుకోవచ్చు కదా అయిన నువు కొంటానే ఉంటావు గవే ఎక్కడ వేస్తావో ఏమో
పడేస ఎక్కడేచ్చావు అంటే ఎక్కడ వేస్తారు ఎక్కడ వేస్తారు స్వామి పెట్టుకుంటే రూమ్ లో పెట్కుంటారు లేదా వేసుకుంటారు దాని మళ్ళీ ఎక్కడేస్తావు అంటావు
బటన్ లేవంటావే మళ్ళీ
అంటే లేకుంటే లేవనే కదా చెప్పాలి ఆ ట్వెల్వ్ అయింది ఇది కొందామని
నాకేం నచ్చలే అది
నచ్చ లేదా
ఓహో
ఇంకో టీ షర్టు కాంబో టీషర్ట్ నైట్ ప్యాంట్ అయి జూడు
తో
బావుండలే హ్మ్ పెట్టినాడు బావున్నాయి అనుకుంట చూడు ఒకసారి చూడు ఒకసారి ఆంటి ఎన్ని స ఎన్ని సార్లు పెడతారు పెట్నా అంటే మళ్ళీ పెట్టు అంటావ్
వచ్చిందా ఆ ఇది బావుంది నైట్ డ్రెస్ ఎందుకు ఫస్ట్ షర్ట్ కొనుక్కో కాలేజ్ కి
మ్మ్ అందుకే నైట్ డ్రెస్ లు ఏం కొనలే చెప్తున్న మామూలుగా చూసినా బావుందిని
బావున్నాయి విశ్లిస్ట్లో ఏయల ఫైవ్ ఫిఫ్టీ నా
హ్మ్ ఫైవ్ నైన్టీన్ ఏమో కదా ఫిఫ్టీన్ ఓ
ఆజియో లో టీ షర్ట్ల టీ షర్ట్లు అయితే నార్మల్ గా ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ కు ఉన్నాయి. కొనొచ్చు కదా కొనియాలనా గర్ల్స్ కి అయితే వన్ ఫిఫ్టీ ఫర్ డిఎల్ ఏం ఎస్ టీ షర్ట్స్ వస్తున్నాయ్
ఉమ్
ఏందో దోమలు ఇలా కరుస్ సంపుతంటాయ్
ఉ
దోమలు ఇంట్రెస్ట్ ఏ రావట్లే కదా.
ఉ
వన్ వరకు చూద్దాం ఎందుకంటే ఆ ఎంత అస్తే అంత అంటే
అంతే అంటవా
ఆ
జమన్నాకతుూ క ఎబ
ఇదేదో మనకి ముందే ఉన్నింటే
ఉ
అమ్మ టాబ్లెట్ వేసుకోవాలి కదా మజిగతో టాబ్లెట్ మజ్జిగ తో పాటు వేస్ పొయచ్చా
మజ్జిగా తాగుతనవ తాగు తాగుతాగు ఏదుంటే అదిస్కో వేనిలతో వోస్కో
ఆ
వేడ నీలతో
ఆ
హ నువ్ యెష్నవని నేన్ యెష్నా ఓపెను
ఏ నేన్ నువ్వే
అ
అమ ఎన్నపనాయ్
ఉహు మీయ ఆ ఈమనే
ఆదా
ఆరు ఎల్ ఇ జి
నా దాంట్ల ఐదోది
న మూడు వెస్ట్ ఐంది హా
దీంట్లనేేనా
దీంతో అది వేరే ఆ దీంతోనే హ
అమ్మా ద తిరుపతి వెస్టే వెస్ ఉంటాయండి యాడా అక్కడ కల బాగుందంటడి ఆఫర్స్ కూడా ఉన్నాయంట ఇప్పుడు కొ మొన్నే కదా షాప్ ఓపెన్ చేశారడు బైపాస్ దగ్గర అంట
ఏంది
అదే కొత్తగా ఓపెన్ చేస్తారు స్తుూలాట్లో తిరుపతి వెస్టైడ్ అని షాపింగ్ మాల్ అది పెద్దది దాంట్లో అంటే బెంగళూరు మాలు ఉంటుంది చూడు లో పెట్టారు
అయితే పోవలో ఖచ్చితంగా
అదే సా ఇంకా వన్ వీక్ అవ్వ వస్తుంది కాబట్టి ఆఫర్స్ ఉంటాయి ఇంకా అమ్మ టైం అయిందా
ఆ నైన్ మినిట్స్ అయింది
సేవన్ హా పోతన హా
సరే కట్ చేస్తున్న
ఆ
టైం లేదు గదా మళ్ళీ లెవెన్ ఆయన్ని ఎందుకని హు సరే చేయి
ఆ